హలో
ఆ బాగున్నారా అండి హ్మ్ హాయండి బాగున్నారా
నేను బాగున్నానండి మీరు బాగున్నారా
హలో
ఇంతస్తుంద అండి
అ
హలో తిన్న అండి
తిన్నా అ
ఏం కర్రీ అండి
పప్పు అండి ఎర్ర పప్పు
అ మీ పనీ వర్క్ మీ పనులన్నీ అయిపోయాయా అండి
ఉమ్
రే ఆగురా
ఇల్లంతా తూర్చుక రావాల అంట్లు దోమిన బట్టలు రేపు
అవునా
ఉం నస్క
అంతే అస్తారండి
హు
మీకు పన్నీర్ బిర్యానీ చేయడం వచ్చా అండి
తెలువదండి
తెలిదా నేను చెప్త వింటారా ఆ ఫస్ట్ ఒక రెండు వందల గ్రాములు ఇలా పన్నీర్ తీసుకోవాలండి
హుమ్
తీసుకొని తర్వాత ఆ వాటిని తీసురావాలంటే
ఉమ్
ముక్కలు బిర్యాని కోసం లైట్ గా కట్ చేసుకోవాలండి హలో
ఉమ్
చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అ ఏం చేయాలంటే ఆ వాట్ తిని పక్కగా పెట్టుకొని ఈ బఠానీ తెలుస ఫస్ట్ బఠానీ హలో అ అవి తీసుకోవాలండి పచ్చి బట్టాని తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకొని ఆ సన్నగా తరుగు కాల్ అండి
ఉ
ఒక రెండు పాల్ మిరపకాయలు తీసుకోవాలండి. ఆ పెరుగు ఉన్న కొత్తిమీర్
కో
కొత్మీరు తీసుకొని సన్నగా తరుక్కోవాలండి. తర్వాత క్యారెట్ తర్వాత మిల్ మేకర్ తెలుసా అండి.
ఒ
హలో
ఓ తెలుసు
ప అవి తీసుకోవాలండి.
ఉనా ఉ
పోని పచ్చడి అంటే ఆ ఉల్లిగడ్డలేసి అనకే ఎర్రగ వచ్చేదాంకా వేయించాలండి. కొన్ని పచ్చి మిర్చి ఏ కున్న తర్వాత అందులో కొంచెం ఒక పే ఒక స్పూన్ అల్లం వేయాలండి.
ఆ
స్పూన్ అల్లం తీసుకొని అందులో వేసి పచ్చివాసన పోయే దాకా వేంచాల ఏ వేయించిన తర్వాత బఠాని క్యారెట్ వేసేసి కొంచెం వేయించుకోవాలి
ఆ
ఏన్
ఆ చెప్పండి ఉ
ఆ వా చెప్పండి నను ఆ పతే చెప్పండి హలో చెప్పండి హ హూ చెప్పం